హలో మళ్లీ నీకే వ నువ్వు బయట ప్లేస్ లో ఉండి మాట్లాడు. ఇందకడ లాగా అయిందనుకో సరిపోద్
అవునవును లాగౌట్ అయిపోయిన్నే నేను, అవునా గాని ఎందుకచ్చిందో మరి.
సర్లే మాట్లాడు
సర్లే ఏం చేత్తన్నావ్ ఇంగ, అందుకనే చూసాను నాకెందుకు అతుందని చూసి ఇంకా మళ్ళీ వేస్ట్ అయిపోద్దని ఎత్తేసా.
ఉమ్
హ్మ్ అలా ఉన్నా
సరే ఇచ్చారా సాలరీ ఇచ్చారా, రే వదిని ఏమట్టి తీసుకెళ్తావ్
యా నువ్వు ఇత్తావని
నీకు కూడా చ హైదరాబాద్ ఎల్లి పెద్ద బొక్ కడింది మొత్తం ఎం టే దీంట్లో వంద రూపాలు తప్ప ఫోన్ పే లో బ్యాలెన్స్ లేదు తెలుసా? ఏమ్ చేతిలో క్యాష్ లేదు బ్యాలెన్స్ లేదు సీ సీజ సీజర్ అని ఇది ఉంటది అంటే సెట్ ఉంటది కదా
ఉం ఉం
ఫీచర్స్ సెట్ ఉంటది కధ హారం నక్లీీస్ పాపిడి చేను చోల్లిలో అద అదొటి తీసుకున్న
హమ్ పోనీలే
అదొకటి తీసుకొని ఇంకా ఇంకో ఫోను మొత్తం మత్త చచ్చిపోయింది క ఫోన్ స్కచెస్ ఇప్పుడు పోయి ఫోన్ గ్లాస్ వేయించుకుని ఎనకాలలే అదే పౌచ్ చేయించుకున్నా బ్యాంగిల్స్ కొనుక్కున్నా ఆ స్పెట్స్ ఉంటాయిగా స్పెట్స్ ఉంటాయి కదా పర్లేదు బాగానే ఉన్నాయి స్పెట్స్ ఉంటాయి కదా అవి కొనుక్కున్నా
హు హమ్ పోనీలే
అంతే
ఇంకేంటి
మొత్తం అంతా అయిపోయింద అనమాట చిల్ల అడిగింది
హాలో అమ్మ
చిల్లడంది బే
అది నీకు ఫోన్ చేస్తే నాకు వచ్చిందంట నేను మాట్లాడుతున్నాన్లే నువ్వు పక్కనెట్టేయి ఫోన్ ఉం హలో చెప్పా
అందుకే మొత్తం హోలాడింద అంటున్నాను
అయ్యయ్యో ఎంత రచ్చ అయింది
ఆ నెక్స్ట్ మంత్ ఆ త్రీ ఫోర్ ఫై ఫై దాకా అయింది
బాబోయి ఉండాలిరా కొంచం అసలు ఎందుకు వెల్లిరు
అదే చూద్దామని వెళ్ళాను
హు హమ్ బాగానే ఉంది
చూద్దాం ఎదో ఒకటి తెచ్చుకున్నామని అలా వెళ్ళా అయిపోయినయి
హైదరాబాద్ ఎందుకు వెళ్లారంట
అదే పెద్దనాన్న పెద్దనానా వాళ్ళ అన్నయ్య కూతురది ఎంగేజ్మెంట్
ఓహో అవునా
ఉం
ఉం చెప్పింది ఆల్రెడీ అందుకే అడుగుతున్న మార్నింగ్ అడిగేసాను ఇవన్నీ
అందుకే వెళ్ళాము వెళ్లి అన్ని అయినయి అనమాట
అవునా అంత ఎచ్చర ఆడకోొచ్చా
ఆ పాటలు పాడతావ ఎంటి దీంట్లో
అవును
మీ అమ్మమ్మ వాళ్ల ఇంటి కాడ ఏమ్ చెత్తనవ్
ఏంచేతలేం ఖాళీయే కూర్చునం
పాటల నాలెడ్జ్ లేదులే అమ్మ
ఉహు బాగానే ఉన్నా
టేసే తానవ
చేస్తున్నాను రెండు రోజులకి ఒకసారి ఎగ్జామ్ రాతున్నాను
ఎస్బిఐ పి ఇవో పెడతావా
పెట్నూ
మరి ఏం పడతాయి చేతునావ్ ఆర్ ఆర్ బీ కా
ఆ ఆర్ ఆర్ బి కూడా వేతను నేను మాములు గానే చు కొడతవా
ఆ అర్బిన్ రాసి మలి కొటేతావా
అంతే ఇముంద చాల ఈజీ
చి సిగు లేదు అవును అది ఫోన్ చేసి ఎందమా ఏంటి
ఆ చేసింది ఏదో ఫోన్ వస్తుందని ఒకసారి ఉండే అదేదో ఫోన్ వస్తతుతుంద ఎత్తాను అన్నాను ఎందుకే రెండు కాళ్ళు కట్ అయిపోయి ఓ రెండు నిమిషాల తర్వాత చెయ అంటే చెయలేదు కదా మళ్ళీ
చేసేని చెప్పింది ముందు చెప్పు
చేసి రెండు ముక్కలు మాట్లాడే లోపల వేరే వాళ్ళ వచ్చింది రెండు నిమిషాల తర్వాత చెయ్య అన్నాను చేయలేదక
రెండు ముక్కలు ఏం మాట్లాడావ్
ఏం చేతున్నారో ఏంటి అది ఏది అని మాట్లాడింది అంతే
సంవత్సరం అయిపోయింది అంటున్నావ్ మరి పాప పుట్టే
ఉ
నీకెలా తెలుసు సంవత్సరం అయిపోయిందని అది చెప్పిందేమో అనుకుంటున్నాను
అదే చెప్పింది అంతకు ముందర చెప్పింది అంతకు ముందర చేసినప్పుడు ఇగా మా చుట్టాల పిల్లది బర్త్డే ఫంక్షన్ ఉంటే ఏదో వచ్చానని చెప్తే అప్పుడు అన్న మా పిల్ల బర్త్డే కూడా రండి సంవత్సరం అయిపోతుందని చెప్పింది కానీ ఇప్పుడు బర్డే చెప్పలా
మనీ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత అదే ప్రెగ్నెంట్ అన్నారు, మన ఇన్స్టిట్యూట్ ఎప్పుడైంది జూన్ ఎప్పుడు జూన్ లోనేనమ్మా కదా జూన్ లో కాదు ఆగస్టు లో అయింది
అవునా
ఉహు
ఉ
ఇన్స్టిట్యూట్ క వెళ్తాం అనేసి రెండో రెండో సంవత్సరం ఇది
అవునే బాబు
ఓహో నేను సంవత్సరలు లేక్క ఎతున్నాడి రెండో సంవత్సరం అయిపోయింది అన్ని ఇన్స్టటూట్ అయిపోయిన తర్వాత అయిపోయింది సంవత్సరంన్నర అంటే ఆగస్టు వస్తతే రెండు సంవత్సరాలు అయిపోది
అవును ఏంటో ఏది పీక్లేదు
ఉ వెళ్తుంది కదా అదేంటి
మన ఇస్టిట్యూట్ డావలప్ అయి
రాసిమ్ పబ్లిసిటీ
ఏ పాపము ఒకసారి చెప్పిందిదా ఎవరో ఒక్కడు ఉన్నారంట అప్పుడు ఎగ్జామ్ పెట్టినప్పుడు వాడు ఆన్సర్ చీటి ఇచ్చిన తర్వాత మొత్తం అన్ని చూసి రాజేసుకుంటున్నాడంటా ఆన్సర్లు పెట్టన్నాడంట అలాగైతే ఆడికే నష్టం కదా ఆడు ఫస్ట్ వస్తున్నాడన్న ఆని చూసి నేర్చుకోండి అది ఇది అని చెప్పి సార్ తిట్టారంట ఒకసారి వీలు కనిపెట్టేశారంట కని కనిపెట్టద్దని ఆళ గొడవ నీకు ఎందుకు అంటే అబ్బాయి ఈ యూట్యూబ్ వీడియోలు ఇవన్న అబ్బాయే చేస్తున్నాడంట అడి గొడవ మీకెందుకు ఆ మీరు మీరు చూసుకోంని ఫస్ట్ అన్నారు అంట సారు అప్పటి నుంచి వెళ్తాం మానేసింది అది
మానేసిందా
ఉ మళ్ళీ తర్వాత వాళ్ళ డాడీ ప్రెజర్ వల్ల వెళ్తుంది అనుకుంటా
వెళ్తున్నట్టుంది
ఆ
మన స మన సార్ అంటే కాదు ఎవరు ఎవరో దగ్గర ఎక్కువ వత్తందయనికి ఆన్లైన్ పటించుకుంటారే
అవునవును ఆడు యూట్యూబ్ వీడియోలు కట్ట చేస్తున్నాడంట మరి బయట చేతే ఎక్కువ కదా
ఆహా
అందుకని ఎడిట్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంకా అలా ఏమనలేదంట అయినా ఆడికన్నా బుద్ధి ఉండాలి కదా చూసి రాసేద్దా నాకే రాదని
అడుగు బుద్ధి ఉండడానికి ఇక్కడ చేస్తారుది మళ్ళీ ఆ ఈయన ఉన్నాడు కదా ఎన్ని చేస్తంటే నాకు జాబ్ ఇప్పించేస్తాడు అది ఇది అనుకుంటున్నాడేమాడు
అవును ఇప్పచ్చత్తను అనుకుంటా సార్ కూడా అలాగే చెప్తారు ఇప్పిచ్చేత్తను అన్నట్
ఆ అలాగే చెప్తాడు ఇన
నిజంగానే ఆ ఇంటర్వ్యూ చేసి వాళతోటి ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడతారు తీర చుతే ఏమిండదు అక్కడ
అంటారు అదే అదే తమ రెఫరెన్సు అది ఇది అంత
హ అవును కనీ అంతా సప్పతే
ప్రియాంక అక్క వచ్చేసింది ఇంకో అక్కంట చూడు ఇంకో ఇంకో శిరీష
ఆ
ఆ పిల్ల కనపడతా లేదు ఆ పిల్ల మానేసిందంటవా
అప్పుడు చెప్పింది శిరీష్ అని ఇలా వాస్వి ఇలా కలిసే ఉండేవారు అయితేనే శిరీష వాళ్ళ డాడీ ఇంకొద్దా అన్నారన్న వెళొద్దని
అయ్యో ఏ
ఎన్ని రోజలుు పంపిస్తారు ఇంకా అప్పుడే రెండున్నర సంవత్సరాలు అయి మూడు సంవత్సరాలు అయిపోయింది ఆ పిల్ల జోయిన్ అందుకనే వద్దు అన్నరంట ఇదేమో ఫోన్ చేసి బతి మలిసింది నేను ఒకద్దన్న అయిపోతు తను రారా అని చెప్పి ఆ రోజు నేను అక్కడ వెళ్ళన అని చెప్పాను కదా అప్పుడు
ఎక్కడికెళ్ళావు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళావా
వాష్వి దగ్గరికి వెళ్ళానని చెప్పాను కదా ఒకసారి ఎప్పుడో ఉం మూన్నెలయి పోయింది వెళ్లి
ఉహు
ఉహ్
అదర
ఉ
ఉ ఇంకేంటి
చెప్పాలా అంటీ ఏం చేతున్నారు
టీవీ చూతున్నట్టుంది బయట కూర్చుంది త తాత ఏక్కడికి ఏల్లే ఇంట్లోక్ చహ్
ఏయ్ సూపర్ యార్ ఇంట్లో నెట్ ఒత్తదా మరి
ఉ ఇంట్లోనే మాట్లాడుతున్నా పొద్దున్నుంచి ఇంట్లోనే మాట్లాడుతున్నా ఈ గదిలో అంటే బయట చర్చ కద్ కాదు ఏహే చర్చు కదా ఈరోజు మైక్ సెట్ ఉంటంద గా బయటికేళ్తే
ఉహు అవునా
అంతో బయట లోపల మాట్లాడున్నా అన్మాట
ఉ నైస్ యార్
మా అమ్మ ఊరెళ్ళింది తాతయ్య ఊరెళ్ళారు
ఇద్దరు ఎల్లారా
తాతయ్య వేరే దుక్కేళ్ళారు అమ్మ వేర దుక్కెళింది
మరి హెల్త్ బాలేనట్టుంది ఎందుకు ఒక్కల్నే పంపించడం
అక్కడికి తప్పదు పెద్ద పెద్నాన్న వళ్ల అమ్మగారిది దినం ఈ రోజు అదే సంవత్సరీకం
హ్మ్ అవున్ చెప్
అక్కడికి వెళ్లాలి తాతయ్య ఏళ్ళారు మరి ఇటువైపు మా తాతయ్య అక్కో వాళ్ళు అంటే అన్నయ్యగారు కొడలను మాట అన్నయగారు కోడలు వాళ్ళ అమ్మ చనిపోయారు నిన్న తాతయోళ్లు నిన్నెల్లి చూసోచ్చేరు గూడెం దగ్గరే చిన్ చింతాడు పెళ్లే ఏదోనుకుంట
ఆహా ఒకే ఇటు సైడే
ఆ అయితే నిన్న తాతయోళ్లు ఎల్ చూసోచ్చేసారు మరి ఈ రోజు ఇక్కడ ఆడోళ్ళు అందరూ వెళ్తున్నారు మరి వెళ్ళపోతే బాగోదు కదా
హ్మ్ అవును
అమ్మమ్మ వెళ్ళడానికి అదే అమ్మ వెళ్ళడానికి లేదు ఇంకా అంతకని అమ్మమేళ్ళారు
హ్మ్
ఉహు
టైం ఎంత అయింది
ఇంకా ఉంది అదే ఆటోమేటిక్గా అదే ఇప్పుడు టూ ట్వంటీ వన్ టూ ట్వంటీ వన్ అయింది నాకు
నా దాంట్లో మా మామ దాంట్లో అయిందిలే నా దాంట్లో కాదు
హ్మ్ ఆ టే ఆఫీస్ కెళ్తున్నావా
కాలేజ్ కా
ఆఫీస్కి
ఎళ్తను
ఎందాక ఏంటో సిక్స్టీన్ ఏది సిక్స్ ఇంటూ సిక్స్టీన్ ఏదొ అన్నావ్
ఏంటి ఇంటూ సిక్స్టీన్ ఆహా టెన్ ఇంటూ సిక్స్ టెన్ ఇంటూ సిక్ స్ ఎంత
సిక్స్టీఎ
సిక్స్టీ అంటె ఎన్ని మినిట్స్ సిక్స్టీ మినిట్స్ ఆ
ఆ ఏం మాట్లాడుతున్నావ్
సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవరే కదా
ఏమే పొద్దున్నే ఏమన్న తేడాగ తిన్నావా
కాదే ఇప్పుడు నేనేమన్న నీకు టెన్ మినిట్స్ తర్వాత అన్నాన టెన్ మినిట్స్ అన్నావ్ వన్ అవర్ చేసావు అన్నావ్ కదా
ఉహూ
నేన్ ఇంటూ సిక్స్ చేసాను అని చెప్ప
ఆహా
మ్ అదిదా మ్యాటర్
బాబోయ్ అంతుందా దాంట్లో
ఉ అవును మరి లేదా
తెను మే స్టూడెట్ వేహే
బాబోయ్ నేను
మ్
ఏ ఇన్స్టిట్యూట్ లో అడగమను ఒకసారి ఎవరో చెప్తారు
ఆ ఎవరన నిన్నే అంటారు
నన్నేమన్రు.
అహ బాబోయ్ అంతలేదు అంతలే